హలో ఆ వినిపిస్తుందా
వినిపిస్తుందండి మీకు వినబడుతుందా
ఆ వినబడుతుందండి మీకు వినిపిస్తుందా
ఆ చేస్తున్నారనిచేస్తున్నండి
ఆ మ ఏం లేదండి పండుగ కదా పండగ పనే స్టార్ట్ చేసాము
అవునా అంటే ఏమేం పనులు పక్క బట్టలు బతుకడ మట్లాంటివా
ఆ ఇప్పు ఈ రోజే ఇల్లు తులిపాం. అన్ని చెట్లు చు చుట్టుపక్కల పూల మొక్కలు మీకు అవి తెలుసా అండి రామ్ముల్క టమాటాలు చిన్న చిన్న.
ఉ తెలుసండి మస్తు ఉండది కూర కూడా బాగుంటది వాటితోోటి
ఆ అది చెట్లు మా దిండు ఉన్నాయండి ఇన్ని రోజులు బాగా వండుకొని పులుసులు పెట్టుకొని తాగాం కాని ఇప్పుడు అవసరం లేదని అన్ని పీకసానండి
ఎందుక చెట్ల పడి అయిపోయిందాన్నిీ పీకేశారు అప్పుడే మరి
ఆ పీకేసి అదంతా క్లీన్ చేసి వచ్చి కూర్చున్నానండి ఇప్పుడే
తిన్నారంండి మరి
ఆ తిన్నా టిఫిన్ చేశానండి ఉప్మా
అవునమ్మా అది కూడా ఈ రోజు మాది కూడా ఉకు మనే అండి
అవునా అందురు జీడిపప్పు వేసుకున్నారా
లేదు అంటే హాస్టల్ వాళ్ళు చేసారు కదా సేమ్య ఉప్మా చేసారు అదే విన్నాము ఇంకా
ఆహా
ఉ ఏం చేస్తున్నారు
ఏం లేదండి
వాతావరణం ఎలా ఉందండి మీ దగ్గర
ఆ బాగుంది బాగా ఇప్పుడే ఎండ కొడతాను
అవున మాక్కడ ఈ రోజు ఈ రోజు కూడా అంటే చల్లగా నే ఉంది ఎండ ఏం కొట్టట్లేదు మా దగ్గర
ఇగ రవ్వ ఎండ కొత
అక్కడ గాలి లేదు ఎండ లేదు చెట్ ట్లయితే ఎట్లున్నాయో అట్లనే ఉన్నాయో ఒక ఆకి కూడా ఊగట్లేదు
హ్మ్ హు
అన్ని చెట్లని నిం అంటే ఆకులన్నీ రాలిపోతున్నాయి కదా ఇప్
మీర్ పండగకి వెళ్తున్నారా.
వెళ్ళట్లేమండి మేము
ఎందుకండి
అంటే మాకు చి ఎగ్జామ్ ఉన్నది కా కాలేజ్లా అందుకే ఇగా వెళ్లాలనుకోవట్లేము
ఎగ్జామ్స్ అయిపోయినాక పోతార
ఆ ఎగ్జామ్స్ అయిపోయాక పోతాం
ఆహా
హ్మ్ ఈ సారి పండగని మిస్ అయితాది చాలా
మీ హాస్టల్ లో యేస్తార ఉగాది పచ్చడి
చేస్తారు కావచ్చండి మాక్ కూడా తెల్వీదు వంట ఫినిష్ర్ని నేన్ ఇంటికి వెళ్ళిన కానీ ఈసారే ఇక్కడ ఉం పున్నమ్మీకి ఏం పెడ్తారో చూడాలి అంటే ఏమన్నా స్పెషల్ పెడతారు, కాకపోతే ఏం పెడతారో తేల్వదిగా
అంటే నాన్ వెజ్ పెడతారా
నాన్ వెజ్ అంటే పండుగ రోజు ఇక్కడ ఎక్కువ తిన్నరు అసలు మనమే తింటాం, గాని ఎక్కువ తిన్నరు. పండుగ రోజు స్వీట్ పెడతారు కాకపోత్ అట్లాగానీ నీస్ తిన్నరు
సేమియాలు ఇట్లాఎత్తనా
ఆ సేమ్య పాయసం అట్లా ఏదన్నా స్వీట్ అట్లా చేసి పెడతారు మీఠా అయినా ఏదన్నా ఒకటి
అంటే ఉగాది పచ్చడి చేయర్గా
చేస్తారు కావచ్చు నాకు తెల్వదు నేను ఎప్పుడు లేన్ ఇక్కడ ఉగాది పండగకి
మ్మ్ హ్మ్ ఇప్పుడు ఇప్పుడు ఇప్పుడు అయిపోతాది మీ స్టడీ ఈ సంవత్సరం తోటి
పోతాది
మ్ త్రవితిగా జాబా
ఆ చూసుకోవాలండి ఇగ ఏదో ఒకటి చూసుకోవాలి కదా బతకడానికి
అంటే వాళ్ళు మీ కాలేజీ వళ్ళే చూస్తారా లేకపోతే బయట మీరు ఎత్తుకోవడమేనా
అంటే కాలేజ్ లో ప్లేస్మెంట్స్ ఉంటాయన్నమాట. వా అందులో వస్తే ఏం లేదు, ఒకవేళ అందులో రాలేదనుకో, ఇగ మనమే బయటకి వెళ్లి చూస్ కోవాలి
అవునా
మ దేక్లా కాలేజ్ లో వచ్చింది అనుకో అది మంచిగ ఉంటదండి.
అదే అ అట్లనే వత్తదిలే ట్రై చేయండి
అది చూడాలండి ఇంకా రెండు మూడు నెలల్లో తెచ్చుకోవాలి లేకపోతే ఇగ బస్ స్టాప్ దగ్గర కూర్చోవాలండి మేము కూడా
ఆ బస్టాండ్ కాడ నిల్చోవాలా?
ఏం చేస్తున్నారండి ఇంకా మార్నింగ్ పొద్దుగాల లెస్
ఏం లేదండి ఖాళీగానే ఉన్నాము
పొద్దుగల లేసినా పాపం పని సరిపోయి
బస్ స్టాండ్ కాడ నిలవడి. చిల్లర అడుక్కోవాలండి
తప్పదుగద కాదండి మరి బతకడానికి ఏదొ ఒకటి
అయితే ఏది ఎంచుకో ఏది ఎంచుకున్నావు అంటే నువ్వు బస్ స్టాండ్ కాడ నిలవడు ఎంచుకుంటావండి
అంటే కాలేజీ లో ఇప్పుడు ఇది ఈ మూడు నెలల్లో ఏం రాలేదనుకో ఇక తప్పదండి మాకు మరి ఇంటికి పోతే ఇంటికాడ గూడా ఎల్లగొడతాడ్ నన్ను మెడకాయ పట్టుకొని బయటికి నెట్టేస్తారేమో మమ్మల్ని
నెట్టేత్తారు మరి అంత పెట్టుబడి పెట్టి చదివించారు గేట్టేత్తే అడ్ త్రీ టూ బస్ స్టాండ్ అద్దు గాని గుడి అయితే బెటరూ మీ ఫ్రెండ్స్ కు మీకు
చి గుడి చెప్పండి మరి మేం గుడికైన వేల్
రోజు తిరుపతి అయితే బెట్ ఎందుకంటే ఎప్పుటికి జరుగుతనే ఉంటది
ఫుడ్ కూడా ఫ్రీ ఉంటదండి అక్కడ అంటే ఆహ్ హరం పెడతారా అవును ఒకవేళ పైసలు పడకున్న అక్కడనైతే తినొచ్చు మనము స ఇగ అక్కడికే పోదమ్ అని టికెట్లు బుక్ చేస్ కోవాలా ఇప్పుడు అంటే ఇక్కల టికెట్ బుక్ చేసుకోడానికి పైసలు పైసలు కావాలండిగ పైసలు కావాలి కదండి మాకు
పైసలు టికెట్ కూడా డబ్బులు లేవా అండి
ఉండయ్ కదండి మా దగ్గర ఎట్లుంటాయండి మేము నిరుద్యోగులం అండి
అయితే ట్రైన్ టికెట్ మందం బస్ స్టాండ్ కాన్నే నిలబడండి
అంతే అంటారా ఇగ
నిరుద్యోగులు
ఉ అంటే మన తెలంగాణ బార్డర్ ఉంటది కదా అక్కడ వరకేమో తెలక్ ఫ్రీ బస్ మనకు ఉంది కదా మహిళలకి కి అట్ల అట్ల మా అట్లేళ్ళిపోతాం అట్ అక్కన్నించి ఆంధ్ర లోకి మా ఆంధ్ర ఫ్రెండ్ యొక్క ఆధార్ కార్డ్ బట్టి పోర్ పోతమండిగా తప్పదిగా ఒకవేళ ఇక్కడ దొరకకపోతే పైసలు
జీహేంటలాగే
ఇంకేం చేసినారం ఏంకరి ఏంకూరోండరండి టమాటాలా లేకపోతే టమాటాలు పికి పడేసిల్లా
ఏంటిది ఉడకబెట్టి పడేసిన్న
ఏందిరా
కూర ఏం కూర వోండుకున్నారండి మీరు
ఆ
కూర కూర కరి
కూర టమాటా చెక్ని
అవునా
ఉ మీ దగ్గర ఏం బెడతరు మధ్యాహ్నం
మధ్యాహ్నం ఈరోజు సోమవారం కదా ఈరోజు ఆలుగడ్డ పెడుతరండి మాకు అన్ అంటే సోమారం మధ్యాహ్నం ఆలుగడ్డ పెడుతరు సాయంత్రం ఎమో బిరక్ బిరకాయ పప్పు అయినా లేకపోతే వంకాయ అయిన పెడుతరు మళ్ళీ మంగళవారం మేమో మధ్యాహ్నం ఎగ్గు పెడతారు అంటే కోడిగుడ్డు ఉంటది కదా ఉడకబెట్టింది అది పెట్టి దాంట్లోకి ఆ మిల్ మేకర్ అంటారు కదా దాన్ని
ఆ మిల్మేకర్ కూర అండుతరూ ఆ
ఆ అద వండుతారు మళ్ళీ సాయంత్రం ఏమో మళ్ళీ ఏం వండుతారు వాళ్ళు నాకు గుర్తుకు లేదండి అంత కర అంటే తింటాం కదా తింటాం కాని సోమరి బోధన అవుతున్న మాట్లా
తింటారు మర్చిపోతారు
ఉం రేపు మంగళవారం కదా సాయంత్రం బెండకాయ పెడతారండి నాకు మస్త్ ఇష్టం బెండకాయ గట్టిట్ల మర్చిపోత నేను బెండకాయ పెడతారు
అవునా మా దగ్గర కూడా చాలా ఇష్టం బెండకాయ
అవునా బెండక చెట్లు పెట్టుకుంటారా మీరు ఎంటి చుట్టూ అట్లా చిలకడైనా
చకుంటాం అండి అప్పుడప్పుడు మ ఇంటి చుట్టుపక్కల కూడా ఉంటాయి ఆడి పోయి తెంపకొచ్చుకొని వండుకుంటాం
ఎదాన్ని ఇంటి పక్కోలా కన్నా ఇంటి కన్నా
మా ఇంటి దగ్గర లేవు ఇంటి పక్కళ దగ్గర ఉన్నాయి బాగా సాంబార్ చేస్తే అందులో వే తీసుకుంటాం
అవునా ఇస్తారంండి మీ ఇంటి పక్క వాళ్ళు మీకు
ఆ ఇతరండి
ఉ మంచించి
ీ సిటీ నవ ఇయర్ కాని పల్లెటూరుద ఇ ఒకరికి ఒకరు సాయం చేసుకుంటారంండి
మంచుళ్ళండి అందుకే అంటారు పల్లటూరు పల్లటూరే అని
ఆ అవునండి మా ఇంటి ముందు ఒక కొబ్బరి చెట్టుంది దానికి ఎప్పుడు చూసినా కొబ్బరికాయలుగాస్తలేవ్వండి
ఎందుకండి ఇంకా పాప అది పెద్ద గాలి నాండి
చాలా పెద్దగాయిందండి నేను నా చిన్నప్పటి నుండి చ కా దానినికి అయితే ఒక్క కాయ కూడా కాయలేదండి
అజిస్ట్ తగిళంటుందండి దానికి ఎజిస్ట్ తీయండి ఫస్ట్
ఇకు
అంటే దిష్ చి కొంతమంది కళ్ళ దిష్టి ఉంటదండి అంటే మాకు మాకుొ ఒక ఫ్రెండ్ ఉంటంది అన్నమాట మా ఫ్రెండ్ దిష్టి తగిలింది ఏమో తీయండి దాన్ని తీస్తే కాస్తుంది
తీయాలి ఒక్కటే ఒక కాయ వేసింది ఆ కాయ చిన్నకున్నప్పుడే కోతి కతం చేసిందండి
అయ్య అయ్యో ఊళ్ళకపోతే చాలా ఎక్కువనాయంండి మధ్యలో అసలు ఇప్పటికి కూడా ఉన్నాయా కోతుల ఊర్లో
ఫుల్లుగా అసలు మనుషుల కంటే ఎక్కువ కోతులు ఉన్నాయి
ఓ అమ్మా అవై అయితే వాటికి కూడా మందల లాగా ఒక వాడకి ఒకటి పాలి పాలించినట్టు
ఆ ఎమ్మా ఊరికిపోతాంద ప
ఇంకేం నడుస్తుంది ఈరోజు సాయంత్రం అట్లా బయటికి వెళ్తామండి కొంచెం
అవునా
హ్మ్ మతల
ఓతంద్ర ఎవలి ఐద వందలు ఐ వందల తీచ్కు వెళ్దామని అనుకుంటునమ్ము మేము ఈ రోజు
ఎక్కడికండి మీరెక్కడికండి మీర ఎక్కడికి వెళ్దాం అన్
ఇక్కడ మా ఇంటి దగ్గర ఏమన్నా పార్క్ ఉంటే అడికి వెళ్దాం అని అన్క్ కుంటున్నామండి
అవునా పార్క్ లో ఏమేమి ఉంటాయండి. ఏం చేస్తారు పార్క్కి వెళ్ళి
ఆ చెప్పండి ఇంకా
పార్క్ వెళ్ళి ఏం చేస్తారారండి అంటే చిన్న పిల్లలు ఏమనా వాళ్ళని తీసుకొని వెళ్తారా
ఆ చిన్నపిల్లల్ వేసుకొని అట్ట సరదాగా గడుపుకుంటూ, నర్సరికి వెళ్తాం అండి. ఆడ సరదాగా కొద్దిసేపు ఆడుకొని వాత్తం
అవునా కానీ అందులో ఉయ్యాలలూన్ ఉంటాయ్ కదండి ఉయ్యాలల్
అట్లాంటి ఉండవండి ఇక్కడ మొత్తం అయ్ అంటే మట్టిలో కూర్చొని ఇల్లులు కట్టుకోవడం గురుగులు చేసుకోవడం ఇవే పని అండి.
అవునా అంటే ఇక్కడ మాక్ కూడా ఉండది పార్క్ అందులోకి వెళ్ళిపోయిన సరే వెల్ వెళ్ళినప్పుడు ఉయ్యాల ఉంటది కదా, ఉయ్యాలుగినము కొద్దిసేపు తర్వాత ఇంకా ఎక్సర్సైజ్లు ఉం చేసేవి ఉంటాయి కదా, ఆ వాటి మీద ఎక్కి కోద్సేఫ్ ఎక్సర్సైజ్ చేస్న్నాము తర్వాత కోసేప్ అంటే తిరిగినము ఆ పార్కు చుట్టూ
మ్ తిరిగార ఆ సిటీలైయితే ఉయ్యాలలు జారుడు బండలు ఈ బండలు ఆ బండలు ఉంటాయండి.
అవునండి జారు కానీ జారుబండలు జారలేదండి. కాని అక్కడ అంటే పే కొంచం మనం జాగతే బాగోదు కదా అని ఉయ్యాలలో ఊగి తీగా తిరగేసి వచ్చేసామండక్క మళ్ళీ హ్మ్
మేము కూడా అలానే చేస్తాము అప్పుడప్పుడు మీ సైడ్ కళ్ దొరుక్తున్నాయ్ అండి
సరే అండి ఉంటాను మీకు పని ఉన్నట్టుంది కదండి.